ఆ సు
హలో బాగున్నారా
బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు మీరు ఏం చేస్తున్నారు
నేను ఏం చేయలేదు ఊరికే ఉన్నా తిన్నారా
తిన్నాను మీరు తిన్నారా
ఆ తిన్నాను ఏం తిన్నారు ఆ మధ్యాహ్న తిన్నాను ఇంకా ఇప్పుడు తినలేదు మా ఫ్రెండ్ బోండా ఇచ్చింటే తిన్నా ఇప్పుడే నువ్వు ఏం తిన్నావు నువ్వు బోండాలి తిన్నావా
ఉ నేను అవే తిన్న
ఆ నీకు వచ్చా చేయడం బోండలు
చేసుకోలేదండి బయట నుంచి తెచ్చుకొని తిన్నాను
అంటే మామూలుగా చేసుకోడానికి అట్లా ఏమైన వచ్చా
ఆహా రాదు
ఏ ఏం వంటలు వచ్చు నీకు
నాకేం వంటలు రావు అన్నం ఒకటి వండడం వచ్చు మా అమ్మే చేసి పెడతది
అవునా నాకే అయితే కొన్ని వంటలు వచ్చు బాగా గులాబ్జాము వచ్చు నాకు ఇంకా చేసేది
ఆ
ఇంకా మళ్ళీ అన్నం చేస్తా ఇంకా మళ్ళీ కూరలు చేస్తా
గులాబ్ జామ్ ఎట్ల చేస్తా స్తరు మీరు
అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి అది ప్యాకిట్ దొరుకుతుంది కదా గులాబ్ జామ్ ప్యాకిట్ అది తీసుకొని వచ్చి దాంట్లో పాలు మరగబెట్టి ఆ పాలు పోసి బాగా మెత్తగా పిండిని బాగా కలపల్లా
పాల్ ర్ర గులాబ్ జమున్లో
అప్పుడు ఇంకా చిన్న చి చిన్న ఉండల్ తీసుకుంటాం మనము చిన్నచిన్న ఉండలు తీసుకొని నూనెలో ఏస్ సీ ఇంకా మళ్ళీ పాకం పట్టుకుంటాం కదా
హ్మ్
మేమైతే మా ఇంట్లో బెల్లం పాకంతో చేస్తాము అసలు ఎంత్ ఎంత బావుంటాయో నువ్వు చెయి ఎప్పుడన్న చానా బాగుంటది చానా తొందరగానే అయిపోతాది పెద్ద కష్టం
మ్మ్ చక్కరతో చేయడం చూసాను కానీ
అంటే చక్కెర బదులు ఊరికే అది బెల్లం ఏసేసి కరగబెట్ ఏసి ఆపేస్తాం అంతే దానికి పెద్ద ఏ మీ అంత పని ఎమ్ ఉండదు
ఉహు
ఎప్పుడన్న చెయి నువ్వు కూడా
హ్మ్ ట్రై చేస్తాను నేను
ఆ నువ్వు ఏం చేయలేదా ఎప్పుడు అన్నా ఇట్లా చిన్న చిన్నవి
నేను యూట్యూబ్ లో చూసి చికెన్ చేశాను ఒకసారి అంత్
ఆ నువ్వు ఎట్లా చేసినవు చికెను
యూట్యూబ్ లో చూసే వాడు ఎలా చెప్తా ఉంటే అలా నాకేం గుర్తులేదు
నేను చికెన్ చేసినా ఒకసారి అసలు ఎట్లా బడిత అట్ల చేసినా ఏవి గుర్తొస్తే అవి ఏసి పడేసిన
మ్మ్ తిన్నార మీ ఇంట్లో వాళ్ళు
తిన్నారు బాగున్నిండా ఏం మడగోట్ లేదు అంటే చికెన్ కదా ఎట్లా చేస్ ఆ బాగుంటది కాబట్టి తినేస్తార్ ఇంకా అట్లా అంటే నేను అన్ని వాటిల్లో ఉప్పు ఎక్కువ వేసేస్తా నాకు ఉప్పు ఎక్కువ వేస్తేనే ఎందుకు మళ్ళీ తెలుస్తది అప్పుడు వేసినప్పుడు
ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరిగిపోతాదీ తొందరగా
ఆ అవును బీపీ ఎక్కువ
ఆ
ఇప్పుటికి సరిపోతది అనిపిస్తది మళ్ళీ మళ్ళీ తినేటప్పుడు ఎక్కువ అయింది అనిపిస్తది
ఆ
ఇంకా ఇంటికి అందుకుపోయినప్పుడు నేనే చేస్తా. ఉంటా అప్పుడప్ ఇంకా మా అమ్మ చెయని దగ్గరికి అందుకు తక్కుపోతుంది కదా ఇంక మళ్ళీ పాప్ మా అమ్మ వచ్చి చేసుకోనేకి కష్టం అయితుందని నేనే చేస్
నువ్వు చేసుకొని నువ్వే తింటావు కద
ఆ నేను చేసుకొని మా ఇంట్లో వాళ్ళు కూడ తింటారు
సార్ అనుకుంటున్న
ఆ పర్వాలేదు బానే చేస్తా అన్ని రావు కొన్ని కొన్ని
ఊ
నువ్వు మీ ఇంట్లో మీ అమ్మకి ఏమన్నా సాయం చేసి పెడతావా.
మా అమ్మీ ఏ చేయమంటే చేస్తాను. మా అమ్మకి హెల్త్ బాలేనప్పుడు నేనే చేసి పెడతాన్
ఆ అవునా
ఉ
ఇంకా నీకు అన్ని బాగా వచ్చేమో అనుకున్నా నేనైతే
లేదు నేనేం చెయ్యను మమ్ చేసి పెడత
మీ అమ్మ ఏది బాగా చేస్తుంది అన్నిటికంటే
మా అమ్మ చేసేవన్నీ బానే ఉంటాయి
ఇది చాలా బాగుంది అనిపిస్
అలా స్పెసిఫిక్ గా ఏం లేదు మా అమ్మ ఏ చేసి పెట్నాను మంచిగనే తింటాను
ఆ మా అమ్మ అయితే ఆ అవును చాన బాగుంటది.
ఆ
ఇంకా మా అమ్మ అయితే సేమియా చేస్తుంది. అసలు పాల్ సేమియా చాలా అంటే చాలా బాగుంటది. అసలు మొత్తం కానీ నా ఆ నాకి నచ్చదు అసలు అట్లా స్వీట్స్ ఇంట్లో చేసేవి అంటే చేస్తారు కదా మామూలు గపాల్ ఆ అవై అది తింటా బాగా ఇవంతా నచ్చవు ఇంట్లో కేసరి అవి అంతా చేస్తాం. కదా చేనగ బ్యాళ్ళ పాయసం. కేసరి సేమ్యా అవుంత నచ్చవు నాకు
స్వీట్ తిం తేనర మీరు
అంటే ఇవి ఇంట్లో చేసేవి ఎందుకో నచ్చవు నాకు ఎక్కడికి పోయినా తిన్లీ నేనా ఎక్కువ నచ్చవు నాకి బయట మామూలుగా దొరుకుతా ఉంటాయి కదా స్ స్వీట్స్ లడ్డూలు ఆ ఆహా మోత్ తెచుర్ లడ్డ యా అట్లా అవి చాలా ఇష్టం నాకు
అవి ఇంట్లో అయినా చేసుకోవచ్చు అనుకుంటా మేం
ఆ అవును కానీ అంత పెద్దది ఏం చేస్తావులే అన్నట్లు బయటికి పోయి తెచ్చుకుంటారు అందరూ ఆ అవును నేను చేస్తా ఏమన్నట్టు ఇంటికి పోయినప్పుడు అందుకు కు ఇంకా అసలు ఈ మధ్య దన నేను ఇంటికి పో ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి పాల్కో తీసుకొని పోయినా అంటే గువల్ చెరువు చానా ఫేమస్ కదా పల్కువా అసు ఆ అవును అసలు ఇంత బాగుండేను అసలు రెండు డబ్బాలు తీసు తీసుకొని పోయినా అసలు కొద్దిసేపట్లోనే ఒక పది నిమిషాల్లోనే అగగొట్టేసింటారు
ఎంత అవి
అది నార్మల్గా ఇంత ఆ అట్లా ఇస్తారు నార్మల్గా రెండు బాక్సులు తీసుకునిన్నా నేను రెండు డబ్బాలు అవి రెండు వందల అంటే ఆ ఉంటది రెండు వందల యాభై కాల్ కేజీ అన్నట్లు
ఆ
అసలు మొత్తం ఊరంతా అమ్ముతానే ఉంటారు అవయితే బయట కొంచెం పెద్ద దడీక్షాలు ఉంటాయి యి కద ఒక ఒక రకమైనవి దాన్ అవన్నీ పెట్టుకొని అమ్ దాని ఉంటారు అసలు
నేను ఆ ప్లేస్ లో ఆ ప్లేస్ లో ఒకటే మంచిగా ఉంటంది అనుకోండి
ఆ అవును అది మనం బయట వేరే చోట ఎక్కడ కొనుక్కుంటే అది ఇంతెంత రేట్ చెప్తారో
ఆ
దానికి రెం ఆ అవును రెండిందలు చెప్తారు బయట అయితే ఇంకా ఇంకా మళ్ళీ బెల్లంది కూడా ఉన్నింది అక్కడే
అక్కడ రెండు ఉంటాయ బెల్లంతో కాదా చేసేది
అంటే బెల్లంతో చేస్తారంటే చక్కర్ చేస్తారంట రెండు దాంతలతో ఆ ఇంకా బెల్లం ది ఇంకో యాభై రూపాయలు ఎక్కువ చెప్పినన్నారు ఎందుకు లే అంత డబ్బులు లేదు లే అని ఇ నేను రెండు చక్కరవే తీసుకున్నా ఆ ఒక యాభై ఎక్కువ అంట ఆ రెండు కలిపి రెండు వందలు
ఒక కి అర కిలో తమనే వచ్చంద అ
ఆ వచ్చింది చాలానే బా నిండా అసలు తిసుకొని తినదే తి ఇంకా తింటా అంటే మధ్యలో ఆపలేం కదా ఇంక మొత్తం అయిపో చేసేసినారు ఒకేసారి ఆ అవును చాలా బాగుంటది
ఆ
మామూలుగా వస్తా ఉంటారు కదా ఊర్లో బ్రెడ్ లో పెట్టి ఒకటి పది రూపాయలు ఇరవై రూపాయలని ఆ అవును అది కూడా ఇప్పుడు ఎప్పుడుదో ఉంటద అనమాంట చి
ఊ ఊ అది కొంచం టేస్ట్ డిఫరెంట్గా ఉం
అసలు పాలకోవా తీసుకోవా అని పాడి పెట్
హ్ హ్ అవునా హ్
ఆ ఆటోకి వస్తారు కదా ఆ ఇంక ఆ పాట పెట్కొని వస్త ప్తారు అండి చ్ తిన్నప్పుడుంత ఇంగ మొత్తం వొస్ తాండు వచ్చినప్పుడుల్ల కొనిపించ్చుకుంటానే ఉన్ మాకి చాన దూరం అన్మాట ఆ చాన దూరం దూరం అన్ మాట ఇంకా కాబట్టి పోలేం కదా ప్పుడు తెచ్చుకునేకీ ఇంకా ఉండే దగ్గరలోనే ఉండేవి తీసుకుంటాం ఆ ఇంతకు ముందు మా అమ్మ ఒక తాడు తీసుకొని వచ్చిందా అండి గువల్ చెరువుది కాదు చానా పల్చావుందఅబ్బా అసలు దాన్తో అబా అసలూ సగం కూడా వచ్చి
మ్మ్ అవి ఏం బావుండవు నార్మల్ మనం బేకరీలో తీసుకున్నా కూడా అది ఏం బావు అది పీస్ టెన్ రుపీస్ కానీ ఏం బావు
అ అ ఆ అవును ఇంకా మనం నార్మల్గా మామూలుగా జున్ను పాలు ఉంటాయి కదా, జున్ను పాలు ఆ ఆ జున్ను పాలుతోస్తుంది అసలూ ఆ పాలుకోవున్నట్లే ఉం టుంది చేసి స్తే
మనం పొన్గా
ఆ ఇంక జున్నుపాలు ఎవరోకరిస్ అన అంటారు కదా అప్పుడప్పుడూ ఇంకా అవి పగిలిపోతాయి ఇం క వాటిని బాగ కాగబెట్టి కాగబెడితే అసలు చాన అంటే చాన బాగుంటది ఇంకా కొంతమంది దిగా ఆ ఆవిరితో కూడా చేస్తారు కదా ఆవిరిజున్ను
ఏ వాటితో
జున్ను పాల్తో ఇట్ల నార్మల్ గా అట్లే కాకుండా ఆవిరి పై చేస్తారు కదా ఆవిరిజున్ను ఆ అదైతే మామూలుగ ఆ ఇంత మేము అట్లా చదువుకుండేటప్పుడు అప్పుడు మాకు ఫ్రెండ్స్ తీసుకొని వస్తా ఉండ వాళ్ళ సైడ్ అట్లాని
నేను ఎప్పుడు ఒకసారి తిన్నాను నాకంత నచ్చదు అ చున్ను ఇద సాఫం
వాళ్ళయితే ఇంకా అసలు దాంట్లో చక్కర కూడా వేసుకు రాలేదు నాకైతే ఇంకా అప్పుడు ఒక లాగ అనిపించిండ ఆ సరే బాయ్ మరి
అసర బాయ్